గుడ్ ఈవినింగ్ సార్.
హ.
హలో
అగో
హలో ఆ సార్ ఆ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ ఆ వస్తుంది సార్ వస్తుంది సార్ ఎలా ఉన్నారు సార్ ఆరో ఆరోగ్యం ఎలా ఉన్నాది సార్ మీది
ఉమ్ బాగుంది సార్
అయితే సార్ ఇది మీరు మీరు ఆఫీస్‌కి ఎళ్ళినప్పుడు మార్నింగ్ మీ దినచర్య ఎలా ఉంట చె ప్పగలుగుతారా సార్ నాకు
ఆ అవునండి మార్నింగ్ ఏముందండి మార్నింగ్ సాధారణంగా సిక్స్‌కి సిక్స్ థర్టీ‌కి లేస్తామండి
సార్
సిక్స్ థర్టీకిి లేచేసి బ్రష్ అవి చేసుకొని
సార్ సార్
స కొంచము బ్రేక్ ఫాస్ట్ చేసేసి ఆఫీస్‌కి ఎళ్ళిపోతాము నైన్ కి
ఆహా మీ డ్యు మీ మీ లాగిన్ అనేది ఎన్ని గంటలకి సార్ అంటే ఎగ్జాక్ట్ మీ స్టాఫ్ ఎంత మంది ఉంటారు సార్ మీ దగ్గర
మా దగ్గర స్టాఫ్ చాలా మంది ఉన్నారండి
అంటే ఎంత ఒక ఎగ్జాక్ట్లీ ఒక కౌంట్ ఏమన్నా ఉంటాదా సార్ ఓ థర్టీ ఆర్ ఫార్టీ
త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటారు
స్టాఫ్ సార్ స్టాఫ్ సార్
ఓన్లీ మాతో పనిచేసే స్టాఫా
ఆ ఓన్లీ మీతో పని చేేస్తే స్టాఫ్ సార్ అంటే మొత్తం హాస్పిట మొత్తం ము కాదు సార్ మొత్తం ఫ్యాకల్టీ స్టాఫ్ అంటే డాక్టర్లు నర్సులు ఇంకా మన క్లీనింగ్ పర్పస్ ల్యాబరేటరీ పర్పస్ మొత్తం మొత్తం హాస్పిటల్ స్టాఫ్ మొత్తం అందరు
మొత్తం హాస్పిటల్ స్టాఫే చెప్పిన ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటారని
ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఓన్లీ స్టాఫే ఉంటారా సార్ దాన్లా
ఆ అందులో అందరూ శానిటేషన్ స్వీపర్స్ ఎ సెక్యూరిటీ నర్సింగ్ ఆఫీసర్సు డాక్టర్సు
సార్ నే ఇంత పెద్ద అనుకోలేదు సార్ యాక్చువల్లీ హాస్పిటల్ అంటే అంటే ఇంత పెద్దగాక ఇంత పెద్ద మంది ఉంటారని అనుకోలేదు సార్ నేను ఏదో మేబి ఒక ఆ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ స్టాఫ్ ఉంటారు కానీ మీరు ఫోర్ హండ్రెడ్ అంటున్నారంటే చానా పెద్దదే సార్ మరి
సో ఒక పీహెచ్‌సిలోనే ఉంటారండి ఫార్టీ ఫిఫ్టీ మెంబర్సు
సార్
ఉమ్మ్ పిహెచ్
ఆ పిఎస్‌సి అంటే ఏంటి సార్
ఉమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్
ప్రైమరీ హెల్త్ సెంటరా సార్
ఉమ్మ్
ఓకే ఓకే సార్ ఓన్లీ అక్కడ్నే అంతమంది ఉంటారా సార్
ఆ అక్కడ్నే ముప్పై నుంచి నలభై వరకు ఉంటారు స్టా
కానీ మీది బాగా పెద్దది సార్ మరి ఇలా అంటే మరి
అవునండి యాక్చువల్లీ మాది ఇప్పుడు పాత బిల్డింగ్లో నడుస్తుంది ఇప్పుడు కొ త్తగ బిల్డింగ్స్ అవుతున్నాయి అందులో పోతే ఇంకా డాక్టర్స్ వీళ్ళు అందరు ఇప్పుడు సగం మంది అటు ఆ టీచింగ్ ఫ్యాకల్టీగ ఉంటారు సగం మంది ఇటు వస్తరు మళ్ళ అయిన వల్లే అటు టీచింగ్ వెళ్తారు వాళ్ళు
సార్ మీ దగ్గర మీ దగ్గర అంటే సరౌండింగ్ లో స్పేస్ ఉన్నద సార్ అంటే ఇంత మనము ఉండాలి అని చెప్పేస్ స్ ఉన్నాద సార్ మీ దగ్గర మరి
ఎం స్పేసు
అంటే ఫ్యాకల్టీ స్పేస్ ఉన్నద అంటే ఏంటిదంటె హాస్పిటాలిటీకి సరౌండింగ్ లో స్పేస్ ఉన్నదని అంటున్నాను సార్ ఇప్పుడు వెహికిల్
ఆ ఉన్నాయి కదండి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళలేద అండి సందర్శించలే
నేను సందర్శించలే సార్ బాగ తక్కువ సార్ అవంటే అంత వివరంగా చూడలేదు సార్ నేను అంటే చూసిన ఏదో బయట మటుకు చూడడం అని జరిగింది ఎంత లోపటగానే రాలేదు సార్ పోయిన సారి నేను ప్రీవియస్లీ వచ్చాను మిమ్మల్ని కలవడం కోసం కానీ మీరు మరి డ్యూటీలో లేరు కావచ్చ అని మీ మీకు నేను ఆ చేయలేదండి మీరు ఇంగ ఫోన్ చేస్తే సార్ మీరేమన్న
ఆ ఇది వైడ్ రోడ్ వైడ్నింగ్ వర్క్ నడుస్తుంది అది ఎక్కడ వర్క్ వచ్చింది సార్
సార్ అది లేదు సార్ ఇంక అది అది అదిఏంటీదంటే స్టార్టింగ్ లో చేసినట్టే చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆగిన సార్ అది
మరి పాపం అటు సైడ్ పట్టిన వాళ్ళదండి
కూల కొట్టిన వాళ్ళ అంతే సార్ ఇగ ఏం లేదు అది దానిలో దానిలో ఎవరు లేదు సార్ ఆ ఖాళీ ఉన్నయి మాత్రమే కూళ కొట్టాడు సార్ అవ్వి
హు
ఇప్పుడు రోడ్ సైడ్ లో కొన్ని రోడ్ సైడ్ లో కొన్ని ఉన్నాయి కదా సార్ వాళ్ళకి ఇబ్బంది సార్ ఇప్పుడు అటు చూడండి సార్ చౌరస ఏదైతే దగ్గర్లో కూల కొట్టారో వాళ్ళ ఇబ్బంది సార్ ఎందుకంటే వాళ్ళు చూసుకోవాలి కానీ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ప్రెషర్ వాళ్ళక ప్రెషర్ ప్రెషర్ ద్వారన మరి ఎందుకు అవుతున్నో తెలివలే సార్ ఇప్పుడు ఫస్ట్ మూవ్ ఫాస్ట్ గా చేశారు మళ్ళీ బాగ స్లోగ సార్ ఇప్పుడు దాని ప్రసక్తే లేదు సార్ అసలు
కాదు ఎందుకు ఆపేశారు ఏం తెలియద దాని గురించి
కంటిన్యూ చేస్తే బాగుండు సార్ అసలు కానీ కంటిన్యూ అనేది చేయలేదు
వాళ్ళు పోయి ఏమన్నా స్టే ఆర్డర్ తెచ్చారా ఏమన్నా ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళు
సార్ స్టే ఆర్డర్ ఎటువంటి స్టే ఆర్డర్ లేదు అది మొత్తము ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చినాయి దానికి ఫండ్స్ కూడ వచ్చినాయి సార్ ఇంక
మరి ఇంకెందుకు ఆపి ఉండొచ్చు మరి ఎవరైనా ఏ ఎవరైనా ఇయ్యాలండి బాధ్యత గల పౌరులు ఆర్టీఐలే ఎయ్యాలి మరి స్టార్ట్ జేసినట్టు చేసిండు మరి ఆ పోయేసిర్రూ ఆపేయడానికి గల కారణాలేంది, మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని ఒక అప్లికేషన్ రాసిస్ తే వాళ్ళు సం దానికి సమాధానం ఇస్తా
యాక్చువల్లీ వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు స్టార్ట్ చేస్తాన్నంటున్నారు సార్, స్టార్ట్ చేస్ త అంటున్నారు గని స్టార్ట్ మాత్రం అవ్వట్లేదు ఇప్పుడు ను ఇప్పుడు అదే ఉన్నది వాళ్ళకందరికి ఓకేనే ఉన్నది సార్ వాళ్ళు వాళ్ళు కరెక్టే ఉన్నరు. అక్కడ ఏంటిదంటె అది ఎప్పుడు స్టార్ట్ అయితుదో అనేది తెలివలేదు సార్ ఇంకా అది
ఉమ్ మీ కౌన్సిలర్ తోటి మీకు కుత్యం లేదా అండి
కౌన్సర్ ఏం చేస్తడ్ ఈ రోడ్ బైండింగ్
ఆ ఇగ అట్ల కాదండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటది కదా మున్సిపాలిటీయే కదా
యాక్చువల్లీ సార్ వాళ్ళందరికి వాళ్ళందరు ఒకటే సార్, వాళ్ళకి తెలుసు వాళ్ళకి. కానీ ఏంటిదం అంటే ఇది అనేది పెద్ద ప్రాజెక్ట్గా సార్, సర్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నరంటే హైవే అస్తున్నది సార్. హైవే వస్తే హైవే మనకి ఏంటిదంటే ఇప్పుడు మీరు కొన్ని బ్రిడ్జెస్ చూస్తారు కద సార్, ఇక్కడ ఎక్కినాక దిగుతారు హైవేలో.
హ్మ్
అలా అవుతది ఇప్పుడు మనకు రాను రాను మన పట్టణం గుడ
కనీ లోపలికెళ్ళి ఇవ్వరు కదా అండి, హైవే అంటే అది పెట్రోల్ పంప్ సైడ్ నుండి డైరెక్ట్ గా ఎల్ పోటది కాబట్టి సిర్పూర్ కేయి
సార్ అటు అ అటు నుంచ్చేల్లి డౌన్ అయితదా కనీ ఇప్పుడు కింద నుంచెళ్ళి రూట్ అనేది మారుస్తారు కదా సార్. కింది నుంచెళ్లి వాళ్ళు ఏమంటున్నారంటే రెండు లారీలు వెళ్ళాలా.
ఉమ్
రెండు లారీలు ఎటెటో అని వెళ్ళాలా సార్, ఇంకోటి ఎంటిదంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఇప్పుడు రో ఇప్పుడు ఇంకొకటి తెలివద్ సార్ మీకు, ఇప్పుడు బ్రిడ్జు మీద నుంచెళ్ళి వేశారు కదా. ఇంకొకటి మన ఏంటిదంటే ఇప్పుడు, ఇం మన ఇంకొకటి ఏరియా ఉన్నది చూడండి సార్ ఫస్ట్ ట్ రైల్వే గేట్ ఉండేనా, అట్ నుంచెళ్ళి కింద బ్రిడ్జ్ కూడ ఆల్రెడీ ప్రాజెక్ట్ ను ప్ర ప్రాసెస్ నడుస్తున్నాది సార్ అటు గుడ
అవును నడుస్తుంది ఆ
అటు గుడ అటు గుడ ఆల్రెడీ వచ్చారు, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ మన బట్టపెల్లికి పోయే కే మన బట్ట పెళ్ళి అంటున్నారు శిపురం పురం పోయే తొవ్వలో ఎలా అయితే కింద నుంచెళ్లే బ్రిడ్జ్ ఉన్నది కదా సార్
ఆ అండర్ బ్రిడ్జ్
అండర్ బ్రిడ్జ్ ఇప్పుడు అది కూడ ప్రాసెస్ అనేది అదే నడుస్తున్నది, ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఉన్నది సార్ అది
ఓకే మళ్లి ఇప్పుడు మొన్న ఒక ఇటు కూడ సర్వే చేస్తుండే ఇప్పుడు చింతగుడ సైడ్ కెయ్ ఉండే చూడండి అ ఇటు ఈజ్ గామ్ వెళ్ళడానికి
సార్
అది గుడ శాంక్షన్ అయితుంది ఏదో అని మొన్న ఫేస్బుక్ లో వేసారు మరి.
హా ఓకే సార్ మన చింతగూడ నుంచెళ్లి ఈజ్ గామ్ వెళ్లే రైల్వే బ్రిడ్జ్ ఉన్నది అటు ఆ ట సార్ ఓకే అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్
అ ఆ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అటు గుడ ఒకటి స్టేషన్ అయింది అన్న వెయ్యి సారయితే మరి
సార్ అటు కూడా అటు కూడా ప్రజలది, మన అంటే వెళ్ళడము రాకపోకలు అనే బాగుంటాయి సార్ అటు కూడా,
అరావును
గేడు పడ్డ ప్రతి, ఇప్పుడు ఎవరన్నా ఇటు రావాలంటే అటు ఊరు మొత్తం తిరిగి రావాలిగా సార్
అవునుమీ,
ఇప్పుడు ఇటు కనుక ఒకవేళ రోడ్ వచ్చినదంటే అంటే మంచి రోడ్ ఒకటి, చిన్నంటే ఇటు చాలా సులభం చారు చాలా దగ్గరే కూడా ఇంకా,
ఇంకా కాసుకోండి ఇటు శాంక్షన్ అయిందా అండి అది, పూర్వే తిరుపేరు మీద నుంచి మహారాష్ట్రకు,
ఆ మహారాష్ట్రకు వాళ్ళు ఏమంటున్నారు సార్ అంటే మనకు, ఛత్తీస్గడ్ టచ్ అవుతు సార్ ఛత్తీస్గడ్,
ఓకే
ఆల్రెడీ ఇప్పుడు ఈ రూట్ లో చతిస్గడ్కి వెళ్లచ్చు కద సార్ ఆల్రెడీ చిర్పూర్ నుంచి, తేరో ఒక పక్క దారి ఉన్నా చూడండి.
హ్మ్
అటు నుంచి ఛత్తీస్గడ్కి వెళ్లేే దారే ఉన్నది ఆల్రెడీ,
ఓకే
అదేటిద అంటే దాన్ని కొంచెం ఇంకా చేస్తున్నారు అది మహారాష్ట్రలోనే వస్తాయి కదా సార్ అది,
హ్మ్
అటు నుంచి వెళ్ళి కొంచెం ఏంటింటే రోడ్ అనేది మంచిగా చేసి కొంచెం. చేద్దామ అని చెప్పి అన్ ప్రొసెస్ లో ఉన్న సార్ అది, ఆల్రెడీ ప్రాజెక్ట్ నడుస్తున్నదట దాన్ని బట్టి ఇప్పుడు న, ఇప్పుడు నడిచేది మొత్తం ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మన ఊరు నుంచేళ ఏదైతే మన, సార్
సిరుపూర్ వెళ్ళారా మీరు,
ఆ చానా సార్ వెర్ల అ సార్ చానా సార్ అంటే,
కానీ మంచి మంచి ఉంటదండి అటు నుంచి ఇటు నుంచి మంచిగా చెట్లు ఉంటాయి. మీరు ఏ ఏ టైం పోయినా మంచిగా నీడ ఉంటది.
అ
చాలా బాగా అనిపిస్తుది ఇప్పుడు ఈ, మరి వైడ్ రోడ్ వైడ్నింగ్ అయితే గిట్ట ఏమవుతుందో ఇక తెలీయదు కాగాని,
కానీ కొంచెంమ అంటే పులల సంచారం ఉన్నదని అప్పుడప్పుడు చెప్తారు సార్, పులుల సంచారం ఉన్నదని చెప్పి అప్పుడప్పుడు చెప్తారు అది మనకైతే మరి ఎప్పుడు,
రోడ్ వైడ్నింగ్ అయింద అనుకోండి సేఫ్టీ ప్రికాషన్స్ అవి అన్ని పెట్టేస్తారు జాలీ నీబి లే, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు ఎప్పుడు ఉన్నలాగా ఉండదు ఓపెన్,
అహ పెడతారా సార్ అవన్నీ,
అవు,
అ అవ అవన్నీ ఉంటాయా సార్ రోడ్ ఒక రోడ్ కన్స్ట్రక్షన్, శక్షణ ఏందంటే కనుక,
ఆ
అవన్నీ ఉంటాయా సార్ రోడ్ కనెక్షన్ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవన్నీ,
ఆ ఉంటాయి కదా అండి రోన్ కన్స్ట్రక్షన్ అయితే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితే, అది ఆల్రెడీ ఇప్పుడు ఉంది కాకపోతే ద ఇంకా దాన్ని, ఆ యాడ్ చేసి పెద్దగా చేసుడు ఇంకోటి వేయడం అది జరుగుతది
ఆహా సార్ అయితే ఇప్పుడు దీని ప్రకారం అంటే డెవలప్ అయ్యే సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మంచిగనే చేస్తున్నది కొంచెం చేసిన మదుగు కొన్ని కొన్ని దాంట్లో పోడ కొతున్నది కొన్ని కొన్ని దాంట్లో మంచిగానే చేస్తు తున్నది సర్ మరి ఇలా చూస్తే మీ
తుందా అండి
సార్
పిఎఫ్ అకౌంట్ ఉందా
హా హా పి ఎఫ్ లేదు సార్ ప్రావిడెట్ ఫండ్ ఏ గా సార్
అదే అదే
ఆ లేదు లేదు సార్ లేదు సార్
పిఎఫ్ అకౌంట్ చేయించుకుంటే మీకు సిక్స్ మంత్స్ అయిన తర్వాత వాళ్ళు మో త్తం ఒకవేళ పిఎఫ్ అమౌంట్ పిఫ్ మీరు క్రియేట్ చేసుకుని అందులో మంత్లీ మంత్లీ మీలు కాంట్రిబ్యూటన్ కాంట్రిబ్యూషన్ చేసుకుంటే
సార్
అది మీకు వన్ ఇయర్ లో ఆ ప్రధాన్ మంత్రి వికాస్ యోజన కింద మీకు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వేస్తాడు అండి
సరే సార్ దీని గురించి మనం మా మరుసటి కాల్ లో మాట్లాడుకుం కుందాం సార్ ధ ధన్యవాదాలు సార్